లో
హయ్ అండి
హాయండి బాగున్నారా
ఆ బాగుందండి మీర ఎలా ఉన్నారు.
బావున్నాండి సండే మార్కెట్ కు వస్తా ఉన్నారు రాలేదు.
ఆ కొంచెం హెల్త్ బాలేదండి
ఓకే యా. ఆక్కూర్లు ఎక్కువ తీసుకోండండి ఆక్కూర్లు ఎక్కువ తీసుకుంటే మనకి నీసం కూడా రాకుండ ఉంటయి
ఇరన్ తగ్గినయి అంట బాడీలో.
ఒకే ఇప్పుడు ఎండలు కదండి మెయిన్ ఎండలకిి కూడా బాడీ సపోర్ట్ చేయదు మెయిన్ మనకి.
అవును అదే అదే అసలు హెల్త్ బాగుండట్లేదండి
ఇప్పుడు అక్కర్లు కూడ అండి తీసుకు కోవ వల్ల చాలా బెనిఫిట్ చూనేయండి ఒక్కొక్క అక్కర్లు ఒక్కొక్కటి ఇప్పుడు మన పిల్లలు ఇష్టంగా తినరు కానీ ప్రతి కూరలో కర్వేపాకు వేస్తాం కద మనం. కూర్లో గాని తాలింపులో గాని ఏస్తా ఉంటాం కదా ఇప్పు టిఫిన్స్ లో అయిన పల్లీ చెట్ నిళ్ళలో కూరళ్లలో అన్ని కనీ పిల్లలు కర్రేపాక్ తీసి పక్కన పెట్టేస్తారు
అవునండి అది ఎంత మంచిదండి హెల్త్ అసలు
కరివేపాకు తిన్న వాళ్ళకి కంటికి కూడ ప్రాబ్లమ్స్ రాకుండ ఉంటాయంటండి కొంతమందికి చిన్నప్పుడే కంటికి ప్రాబ్లం రావడం. డమ్ము రే చీకటి రావడం అట్ల ఉంటది కదా అది కూడ రాకుండ ఉంటాయ కదా పిల్లలు ఇష్టమైన ఫు ఫుడ్ అంటే అవసరమైన ఫుడ్ తక్కువ తక్కువ తీసుకుంట్రు ఇప్పుడు చూడండి ఫో డైట్ ఫు డైట్. బయట ఫుడ్లు అయితే బాగా ఇష్టపడతారు ఇప్పుడు పానీపు సాయి. ఈవనింగ్ అయ్యేలోపల పానిపూరి కావాలి మమ్మీ నూడిల్స్ కావాలి మమ్మీ మంచిగ కావాలి మమ్మీ అంటా ఉంటు
అవును అవును
ఇక మా పిల్లలు గోంగూ ఆకూర్లలో గోంగూర బాగా తింటారండి గోంగూర చట్నీ చేసి పెడతాను రోడ్
హమ్ మంచిదండి అది ఐరన్ బాగుంటది గోంగ లొ
ఇంక పిల్లలు ఇంక గొంగు చట్నీ అయితే మంచి ఇష్టంగా తింటరు.
ఒకే ఆహా.
కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం గోంగూరు చట్నీ వేసి అన్నం పెడితే పిల్లలు మంచిగ తింటారనమాట.
ఆహా ఓకే
కు కట్ చేయడం ఎంత రిస్క్ పనో అంతా తొందరగా కరిగి పోద్ది
ఆ అయిపోయిదిండి తాళింపేస్తే చాలాదే మగ్గిపోద్ది
ఇప్పుడు పాలకూలు చూడండి ఎన్ని రకాలుగా ఇప్పుడు మనం మామూలుగా తాలింపు లాగాన్ని వేసుకోవచ్చు పప్పులో వే
తీసుకోవచ్చు అవును
చాలా రకాలుగా తీసుకోవచ్చు సలాడ్స్ లో కూడా తా పలుకూరేస్తా ఉంటారు
ఆ అవును.
కానీ కొంతమంది పాలకుర్లో టమాటా వేసి చేస్తారండి అట్లా వేయడం వల్ల కిడ్నీస్లలో స్టోన్స్ వస్తాయ అంటారు
అదే అదే.
పాలకూర్లో తప్ప అన్ని ఆకూల్లో మనం టమాటా వేసుకోవచ్చు
అవును
ఇప్పుడు పుదీనా ఉంది పుదీనా చూసారా ఒక్క చెట్ వేస్తే.
అసలు మొత్తం చేసిది డైజెషన్ బాగా పనికొచ్చిది పుదీనా
ఇప్పుడు మజ్జిగలో కూడా ఒక కొంచెం పుదీనాకులు వేసుకొని తాగితే కూడా మనకి బాడీ కూడా కూల్గా ఉంటదింట అండి
అవునవును
ఇవి కోతిమీర అని చూడండి కొంచంమో ధనియాల కొంచెం వేస్తే చాలు
ఆ మొత్తం స్ప్రెడ్ అయి బాగా వస్తుది.
ఒక టెన్ డేస్ లో మంచిగా కుండీ అంతా అయిపోద్ది ఆ హుండీ అంతా ఇప్పుడు దాని ఇవన్న కాదండి ప్రతి ఆకూర్లో ఒక్కొక్క విటమిన్ ఉంటుంది ఏ
అవును లేదు అవునండి
మా అత్తయ్య గారు పొలం బట్టలల్లో వేస్తారండి ఇప్పుడు చుక్కకూర గాని పాలకూర గాని అంటే గట్ల దగ్గర ఏస్ వస్తా ఉంటరు
ఇట్లా పోలానికి వాటర్ అవి పడతారు కదా దానికి కూడా
అంటే ఇంకా బయట హ్మ్ బయట కూరగాయలు చూశారు అన్ని కెమికల్స్ ఉంటున్నాయండి అదే మన సొంతంగా మనం చేస్ కొని మనమే పండించుకొని తింటే మనకి హెల్త్ కి హెల్త్ మనకి సాటిస్ఫాక్ క్షన్ కూడా ఉంటది
అవును
మార్కెట్ లో దీస్ కొచ్చి ఏ కెమికల్స్ ఏస్తారో తెలీదు
తెలిదు అవును
ఇప్పుడు మీరు అన్నట్టు హెల్త్ బాలేదంటున్నారు కదా మీకు ఎలాగో ప్లేస్ ఉంది కదండి గాడ్ డెన్ చేయడానికి
అవునండి కోతులు ఒకటి ఉన్నాయండి, మాకి కోతులు కోత్.
ఈగ్ ఇంటి చుట్టూ ప్లేస్ సుంది కదండి ఈ గార్డెన్ ఏడాన్ ట్రై జేయండి
అది అది అదే
మనం ఇంట్లో ఇంట్లో ఉంటా ఉంటాం కదండి కొంచెం పార్క్ ఎక్కడికేనా ఎళ్ళినా గాని కొంచెం ప్రశాంతంగా ఉంటది కదా వెదర్
అవును ఆ అవునండి అదే చెయ్యాలి ఇప్పుడు అవే ఆకూరలు ఏయ్యాలి మేము కూడా
ఇంటి చుట్టూ ఆకుకూరలు గాని పూల మొక్కలు గాని ఇవన్నీ వేసుకుంటే మీకు కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటది
అవునవును
ఏదో మనం ఎక్కడో బయటన్నట్టు అట్లా పాజిటివ్ ఫీలింగ్ ఉంటది పార్క్ లో ఉన్నట్టుగా అట్లా మంచి వెదర్ కూడా మనకి చుట్టూ కూడా చల్లగా ఉంటది కదండి
ఆ అవునండి
ఈ సమ్మర్ కి కొంచెం పు పుదీనా వేసానండి మొన్న ఒక్కటే వేసాను ఒక చెట్టు వేసాను ఆ కుండి అంత నిండిపోయిందండి
తొందర స్ప్రెడ్ అయిద్దండి పుదీనా
అవునండి ఇప్పుడు మెంతులు ఉన్నాయండి మెంతులు కూడా వేసాను ఓ టూ డేస్ అవుతుంది కొంచెం లైట్గా అవును పప్పులో వేసినా కూడా చాలా బాగుంటది మెంతాకు కు ఆలుగడ్డలో వేస్తారు ఆలు మెంతాకు చేస్ ఏస్తారు చాలా బాగుంటది
అవునండి మెంతాకు మన హెయిర్ కి పేస్ట్ లాగ చేసినా
అవునండి ఆ కూూర్లు ఏ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి స్పెషాలిటీ అండి ఇప్పుడు ఆంధ్ర సైడ్ కూడా బిర్యానీలు చేస్తాం కదా ఇటు మన తెలంగాణ సైడ్ అయి అయితే కొంచెం సూప్స్ లాగా చేస్తారు బిర్యానీ సైడ్ కి రెస్టారెంట్ లో అటు ఆంధ్ర సైడ్ అయితే గోంగూర యేసి చేస్తారంటండి గోంగూరు పెడతారంట గోంగూరు చట్నీ
ఓకేఓకే అవును అవును అవును ఓకే ఆ మా రి లేట్ ఇసుగుడున్నా రండి వాళ్ళు ఏ ఇది చేసిన గోంగూర ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారంట వాళ్ళు
అవునండి ఇప్పుడు గోంగూర బోటీ గాని గోంగూర మటన్ గోంగూర చ కెను ఇప్పుడు రొయ్యల్లో కూడా గోంగూరెస్తారంటా
అవును
గోంగూర చాలా మంచిదండి మీరు అన్నట్టు ఐరన్ చాలా ఉంటది
అవును
మీ పిల్లలు అన్ని ఆకులు తింటార అండి
ఆ తింటారంండి అలా ఏం ఇబ్బంది పెట్టరు మొత్తం తినేస్తారు వండాలి గాని సీజన్ని బట్టి వచ్చినప్పుడలా నేను ఇ అన్ని వండుతానండి
ఆకులు కట్ చేయడంమే ఒక్కటే కష్టం అండి వండం చాలా ఈజీ తొందర తొందరగా అయిపోద్ది
అవునవును
ఇంకా నేను ఈ పిల్లలు స్కూల్ టైమ్ లో ఏం చేస్తానంటే అప్పటికప్పుడు లేట్ అవుతుది కదండి ముందు రోజే కజేసి పెట్టుకుంటా
లేవగానే తాలీంపేసెయొచ్చు
ఎర్లీ మార్నింగే ఇంకా వాష్ చేసేసి తొందర తొందరగా చేసేయచ్చు అనమాట తొందర పోతుది ఆకూర
అవునవును హ్మ్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ కూడా లాంటివి తాగమన్నారండి డాక్టర్ గారు
అవును హెల్త్ కి ఈ కూర ఆకూరలు ఎంత మంచిదో ఫ్రూట్స్ కూడా అంతే మంచిదండి మనం ఇప్పుడు పిల్లలు ఫ్రూట్స్ తినరు కదా ఫ్రూట్స్ తిన్ననప్పుడు మనం జ్యూస్ లాగా చేసిం చడం చాలా మంచిది
మంచిది ఆ తాగుతారు వాళ్ళు
కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడు తినడానికి ఇ ఎండాకాలం కదా పుచ్ కాయ కూడా జ్యూస్ లాగా చేేసి ఇచ్చినా తింటారు మంచిగా తాగుతారు కదా పిల్లలు
అవును
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ కూడా డైలీ మీర్ నానబెట్టుకొని నైట్ మొత్తం బాదం పాప్పు నానబెట్టి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఏం తిినకుండా కాలి కడుపుతో తింటే కూడా చాలా మంచిదంట
ఆ ఆ ఆ
ఎన్ని డ్రై ఫ్రూట్స్ స్ మిల్క్ లాగే మిల్క్ లో వేసి మిల్క్ షేక్ లాగా చేసి ఇచ్చిన కూడా పిల్లలకి చాలా మంచిదండ
అదే అదే
నాకు ఒక డాక్టర్ ఫ్రెడ్ ఉందండి ఆవిడ చెప్ చెప్పేదండి సజెషన్స్ అన్ని ఇస్తా ఉంటది అనమాట
ఆహా ఓకే ఓకే మీరు మాకు ఇవ్వండి సజెషన్ మీర్ వార్నింగ్ ఇస్తాద్
ఇంకా ఆవిడ చెప్తా ఉంటది పిల్లలకి ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని
అవునండి నా కూడా అదే
కానీ పిల్లలు ఏందండి మా పిల్లలు ఫ్రూట్స్ తిినడానికి ఇష్టపడరు ఈ జ్యూస్లు ఇష్ట్ ఇష్టపడురూ ఓన్లీ జంక్ ఫుడ్ ఏ
అబ్బో అవునండి
అసలు ఈ మధ్య చిన్నలేదు పెద్ద లేదు అన్ డీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు హిందీ వచ్చినా రాకపోయినా ఇది ఒకటి నేర్చుకుంటున్నారు తొడ ప్యాజ్ జలో భయ్యా ఇది ఒక్కటి నేర్చుకుంటున్నారు హు హూ ప్రతి ఒక్కలు తోడా ప్యాజ డాలో భయ్యా తొడ ప్యాజ్ దాలో భయ్యా పాని పురి దగ్గర వచ్చిన రాపోయిన మా ఆ మాట మాత్రం నేర్చుకుంటున్నారు
ఆ అదే బయటికన్త్ తిన్ ఇంగా పానీపూరి అవే అడుగుతారండి హెల్తీగా అమ్మ ఆర్డకె యండి జ్యూస్ ఫ్రూట్స్ అని అలా అన్రు పానీపూరి కట్లెట్ ఇవే అడుగుతారండి న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ స్ ప చూర్య అరేరే ఇవే
ఆహా పిల్లలు ఎక్కడ చూసినా అట్లే ఉన్నా అని మీరు అన్నట్టు బీట్రూట్ జ్యూసి ఇస్తే హెల్త్ కి హెల్త్ మంచిది ఫేస్ కూడా మంచి ఫేర్గా ఉంటుందండి పిల్లల్ది
అవును
బ్లడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయది కదా
అవునండి ఆ అవునండి బీట్రూట్ తింటే హెల్త్ మంచిది స్కిన్ కూడా బాగుంటది మ్
కాకుండా జ్యూస్లలో ఏమైనా బెల్లం వేసి లేకపోతే హనీ వేసిస్తారండి పిల్లలకి
ఇట్లా ఇవ్వాలండి షుగర్ ఇవ్వకూడదండి బాగా తక్కువ అ వస్తుది పిల్లలకి హెల్త్ బాగదు షుగర్ వల్ల వెళ్ళ మంచిదండి మన హెల్త్ కి
అవునండి ఇప్పుడు సేవియా కూడా షుగర్ చేస్తే షుగర్ తో చేస్తే ఒక లాగు ఉంటంది
బెల్లం తీసి టేస్ట్ బాగుంటదండి టేస్ట్ బాగుంటది
సున్నుండాలు కూడా ఉన్నాయండి సున్నండాలు ఉన్నాయి ప్రజెంట్ పిల్లలు సునుండాలలు షుగర్ వేసిందిగా ఇప్పుడు షుగర్ వేస త ఒకలా టేస్టు
అవును బెల్లం వేస్తే ఒకలా టేస్ట్ అవును కానీ మనం బెల్లం వేయాలి ప్రతిదీ బెల్లమే
చాలా మంచిది పిల్లలకి డైలీ మనం ఆకుకూరు వన్ టూ డేస్కిఓసారి ఆకు కూర్లైనా జ్యూస్లుయినాయి ఈ సమ్మర్ ఏదో ఒకటి ఇస్తుంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటదండి
అవునవును
పిల్లు అసలు తినడానికి ఇష్టపడరు డి ఆకూరు మా పిల్లలు
వా సరే అండి మరి ఆ వెళ్తాము నెక్స్ట్ వీక్ వెళ్తా స్తాను ఇక మధ్యలో సెంటర్ నుంచి అయినా తెప్పిస్తాను
ఓకే అండి మరి ఓకే బాయ్ అండి
అండి బాయ్